ఓ
హలో
హాయ్
ఎట్టా ఉండావు
ఆ బాగుండా నువ్వు
ఏదో ఉన్నా అట్టా ఉన్నా
ఏమి
ఏమి అంటే ఏం చెప్పేది గా
పెళ్ళికంతా పోయినావు గదా బా డ్యాన్స్ అంతా చేస్తున్నావు. అసలు నీ స్టెప్ చూసీ నేను అవవాక్ అయిపోనా
అ కాళ్ళు ముడుచుకుపొయినాయి నాకు కాళ్లు నొప్పి యా
ఏమైంది.
కీయాంది ఏమైంది యా నిన్న బస్ కి ఎక్కేకి బొయినియా.
ఏ ఛీ బాగ పడ్డడూ.
ఆనా నాలుగు కిలోమీటర్లు అట్టా ఎట్టా
ఆహ్ సో దాని వల్ల నా వా సూ సార్
రీకవరి ఏదో అయ్యిందీ
అట్టాగ్ ఏమైంది
కరెంట్ బోర్డ్స్ ఉన్నయ్ అయ్యా
వెంటనే ఆన్ చేసుకో.
లేగానీ యా
ఊ
ఆడ తిరిగీ మళ్ళా బస్సు కోసం వెయిట్ చేసి నిలబడిందిఆ కాళ్ళు నొస్తున్నాయి స్వామి.
ఊహు
అమ్మే
హ్మూ
తిన్నివ నువ్వూ
అబ్బా ఏందా బాషా
మీ ఊరి బాషే అమ్మే
మేము అసల్ ఇట్ట మాట్లాడుకోమే మేమ్ మంచిగ మాట్లాడుకుంటాం.
మీ అవ్వకి ఒకసారె ఒక తూరి మీ అవ్వకి నేను మీ అవ్వతో మాట్లాడుతి
తూరి అని మాట్లాడేది కడప వాళ్ళు గాదు చిత్తూరు వాళ్ళు.
మీక్ అవ్వయ్ ఛీ. మీ అవ్వకియ్యే.
నీ బాధ ఏందీ
ఇయ్యవ ఏమీ ఇప్పుడు నే ఇట్ట మాట్లాడితే మీ అవ్వ మాట్లాడుతెనే మాట్లాడతా అవ్వా
సరేలే పెళ్ళి లో ఎట్లా ఎంజాయ్ చేశినవో ఏంది కథ చెప్పు.
గేయ్ ఎంజాయ్ ఏం చెయ్యలేదూ
ఆ
తినడము రెడీ అవ్వడము పనులుంటే చెయడము. అంతే
మీ అమ్మ నీక్ ఇంట్లోంచి పంపిచ్చడానికి ఎంతసేప్ బాధపడతాది గద్ దా మరి నీతో పనులు అంతా చేయిచ్చేటప్పుడు నీకేవ అనిపియ్యద్ నీకు ప్చ్ పాపం కష్టం అయతది అనిపియదా
అనిపిస్తాది యా కానీ మా అమ్మా. సరేలే ఇంకా పెళ్ళకిప్పుడే గదా ఉమ్ చేయాల్సింది అనేసి ఇంకా
ఆహ
అంతెలే అమ్మీ
ఊ నేను ఎందు కన్నానే ఏమో కానీ బెంగళూర్లో ఉన్నప్పుడు నేన్ ఇంటికి బోలన్ ఉందని మంచిగా వచ్చి పది రోజులు ఉన్నా
ఉమ్
లేదు ఇంకా ఉండాలనుంది
సరే అట్లానే అయితే ఉండు నెక్స్ట్ వీక్ దా కా ఇరవై ఎనిమిది దాకా
ఊ అటెండెన్స్ అంతా పోతాంది
ఇప్పుడు పోయ్యిందిలే ఈడు ఈయన నైన్టీ పర్సెంటు అన్నావ్ నువ్వు పు యాడ వస్తాది ఇంకా?
ఇంకేమో చూడాల నాకు అసలు పోవాలనే లేదు మా అమ్మ కూడా కూడా అనింది రాత్రి వచ్చి నాకు క్కూడా అయితే నువ్ ఇక్కడే ఉండిపోవాలని ఉంది ఆ ప్చ్ ఇప్పుడే కాదు ఒక వేళ జాబ్ రాకపోయినా ఇక్కడే ఉండి పోవాలని ఉందంటే అదే మూడు సంవత్సరాల తర్వాత నేను అన్నాను అనుకో నేను జాబ్ చేయ్లేదు అని అప్పుడు నువ్వు అంటే ఇంత పుట్టామ అంత పెద్ద అయితా మా అని చెప్పా
కాదు అమ్మీ
ఉమ్
నెక్స్ట్ వీక్ కూడా ఉండు ఉండి మళ్ళాగా అంటే ఇంకా మళ్లీ ఎగ్జామ్స్ ఉన్నాయ్ అని చెప్పొచ్చే
ఏం వత్తులే ఇంకా ఏం చేసేది ఈడైనా కూడా ఆడ
ఏందమ్మీ నువ్ ఇట్టంటావు ఆడుంటే బాగుంది అంటావు మళ్ళీ ఏం ఉంటది ఈడున్నీ అన్నావు
బాగుంటది ఎడన్నా ఉంటే బాగుంటది కానీ చదువుకోవద్దా?
ఇది బనికి రాదు మె
నిజమే అంటే భార్తీ వాళ్ళు కూడా అందరు అంటన్నారు
నేను అదే కదా మీ అముటున్నా
లేలే
అమ్మీ
ఉన్నీలే
ఉండి అమ్మీ ఏవి కాదులే కానీ ఇప్పుడైతే ఫ్రీగా పోవచ్చు నేసి పంపిచ్చేసి నీ వెట్ట
అవును నేను అదే అనుకుంటున్నా ఇప్పుడైతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా అని
ఇదీ మాట మీ అమ్మతో చెప్పుమ్మీ
సెప్ అనుకున్నాం మేము రాత్రి అని
ఉమ్ మరి ఉండమ్మీ ఆడే
ఊహు వద్దులే ఏం నన్ను ఈడ పెట్టి నువ్ ఆడేం చేయాలి అనుకుంటున్నావ్ పో రావద్దు రావద్దు అంటున్నావ్
ఏం మ్మీ చేస్సాం డ్యూటీకి పోయ్ వస్సాము అనుకుంటి అంతే
అ స
ప్ర
ఆ
చెప్పు అమ్మి
నాకు నడుం నొస్తుంది ఒక చోటు
ఉప్పు సోడ పెట్టుకో అమ్ము
చెప్పు
ఏ ఏమ్ అమ్మి ఇ ఈజీ బై ఆఫర్ పెట్టి నవే
అవును ఎదిక్కి పోద్దు ఇప్పుడు నీకు దండం పెడతా పోతుంది
న చంటే ముందులాకీ పోవాలి అమ్మి
అసలు ఏమి నొక్కకూడదు
వస్తున్నాను అమ్మి నేను ఏమో అనుకున్నాను అమ్మి
అనుకుంటావ్ ఆ
గ్గుకుంది గొంతులో గరగ్రాని ఉందమీ
ఎందుకు వాటర్ చేంజ్ వళనా
వచ్చ స్పైడ్దయిని
హ్మ్ ఫైద
మే నీ ఫోన్ మీరు అబ్బాయి సింబల్ కనిపిస్త సన్న అమ్మాయి సింబల్ కనిపిస్తందా అమ్మి
అమ్మాయి సింబల్
అమ్మి
ప్పు
ఎందుకు అమ్మి
ఏంది
నేను అబ్బాయిని కదా
ఏమో మరి
ఈరోజు మీ అమ్మి చేర్చి విజయవాడ పోతుంది
ఆ
ఎలా రిచ్చి రిచ్చు
చాలే
కనుకులే కదమ్మీ
సరే ఉన్నా అనుకో
రోజుకు తేన్ రోజన్ పాకెట్ మనీ మ్మ్
ఎవరు అనిపియాల నికి
సరే రోజుకి కాదు మంత్లీ
మ్మ్ అది కూడా ఓవర్ అనిపిలా
ఏ అమ్మి ఓవర్ అంటవు మీ ఉండేదకి
చాలు చాలు
నువ్వు అసలే కార్య బ్రాండ్ అంబాసిడర్
నీదే ఈ కాల్ నాది కాదు సరేనా సో నాకేం లా స మాట్లాడమంటే మాట్లాడుతాం చెప్పు ఆ
ఇంత కోప్పడుతున్నావ్ మాట్లాడకూడదు అమ్మే
ఆహా
ఏంది అమ్మే
ఏంలే
ఏ ఏంది చేసింద అమ్మే చిన్ను
చిన్ను ఏమి చెయ్యలా
ఆహా ఆహా
సినిమాలో సీన్స్ లే
ఏన్ ఏం సినిమాలు అమ్మే నా
హిస్ అండ్ హార్ట్స్ అని
కిస్ అండ్ హార్ట్స్ ఆ
ఆ
ఏం కిస్ ఉ
కిస్ కాదు స్వామి హిస్ ఉ
హిస్ ఆ
ఎప్పుడు అదే
ఉ అవును నీతో మాట్లాడతే అదే
ఏఈఈ
ఏంది అమ్మే ఏమి అయింది
హా కాదు కాల్లో ఉన్నావ్
ఇను జెన్ ఇది నాకు కాలగమ్మ నేను ఎందుకు ఇట్ల మాట్లాడత
మ
నువ్వు అమ్మి అన్నింది
ఆ సరే సరే
హ ఎట్ల అమ్మి ఉంటావా నెక్స్ట్ వీక్ దాకా
ఏ వచ్చేస్తా ఎట్లా నేను లావ్ వదిలేసి ఎట్లా నిన్న అట్లా వదిలేసి ఎట్లు ఉంటా నేను ఇడ
లేదు మమ్మీ చెప్తే ఇను ఉన్నాం అనుకో చాలా రోజులు కలిసినట్టుంటది కలిసి
ఏంది అడికి వచ్చినా కూడా మీట్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది ఆన్
వద్దు మమ్మీ అట్లా అవ్వదు అట్లని
ఎందుకు కప్ప అప్ప దేవుడా
ఏంది అమ్మి
ఏమి
ఆడు ఉండు అమ్మి నువ్వు స్వామి
ఎందుకు
ఈడికి వచ్చావంటే ఇన్ ఇంకా కలుస్తానమ్మే ఖచ్చితంగా
ఉంటే ఇంకా ప్లేస్మెంట్స్ కు పంపిరంట ఎక్కువ అప్సెట్ పెడితే
అమ్మిగా నువ్వు కోపం తెప్పించక్ ఫోన్ పెట్టు నువ్
ప్లేస్మెంట్స్ కు పంపియారాంట్రా
నువ్ ఫోన్ పెట్టమ్మి బాయ్ ఆ